హలో ఆ నమస్కారం అండి బాగున్నారంండి
ఆ బానే ఉన్నామండి
ఏం చేస్తున్నరండి
ఏమి లేదా అండి
తిన్నారా అండి మధ్యానం
ఇంకా తినలేదండి మీరు దిన్నారా
ఏందండి టైం ఎంత అయితాందండి
బీనిస్ చేస్తున్నామండి
ఏం జేత్తారు ఏం జేత్తారండి
బిజినెస్ జేత్తా
ఏం బిజినెస్ చేత ఏం బిజినెస్ అండి
బర్లుకోవాలండి
కోళ్లు బర్లు జేత్తారా అండి
మళ్ల అవునండి
ఆహా ఎన్ని బాటిళ్లు అమ్తారండి డైలీ
ఐదు లీటర్లు అండి
పాల్ కాదండి బర్రె నిండి నమ్తరండానా పాల బిజినెస్సా బర్లె బిజినెసా అండి
పాల బిజినెస్ అండీ
ఆహా పాలు రోజు ఐదు లీటర్లు అమ్ముతరాండి
ఆ
మీ దగ్గర పాలు తాగేటోల్లూ ఎక్కువ ఉన్నట్ అందుకే ఐదు లీటర్లు అమ్ముతారు
అవునండి
ఎక్కడ మేపుకొస్తారు అండి మరి మీరు
చేలకర
ఇప్పుడు చెరు కాడున్నారా ఇన్టి కాడున్నార
ఇంటికి వచ్చామండి ఎండ కొడతా ఉందని బర్రలు ఎండకు తట్టుకోలేవు అని తీసుకొచ్చిసి నీళ్లు జల్లి రేటేంటి
బర్రె బానే ఓర్రుతంది
అవునండి పక్కనే ఉందండి చిన్న దూడ్లే.
ఆహా కట్టెత్తారని వొర్రుతానట్టుందండి
అవునండి వాటికి కట్టేసుకుంటా మాట్లాడతానండి
ఆహా అందుకే సౌడ్ వినిపిస్తోంది ఉహుం ఏం లేదండి మేం కాలీ కూర్చున్నానండి ఉత్తగానే
ఉహుం
ఈ మధ్యలో ఎటైనా టూర్ క వెళ్లారా అండి మీరు
టూర్ క ఎలామండి మిరెల్లారా
ఎక్కడంటారంండి
మరి మా అండి ఈ కోరెల్లికి
కోరల్ల్లో ఎలార
హ
న దేవుడు దగ్గరికి వెళ్ళారా అండి దర్శనానక
ఉ
ఉహ
మీరండి
ఆ మేము కూడా వెళ్ళామండి మొన్ననే ఊటికి వెళ్ళసి వచ్చామండి
అవునా అండి ఎలా రండి
యూటీలో చాలా కూల్గా ఉందండి ఇన్ని రోజులు ఉన్న సలికి ఇప్పుడు పోయినాం ఇంకా కూల్ అయిపోయిందంమండి
హమ్ హ
ఊటిలో చాలా బాగుంటదండి అక్కడి నుంచి వ వచ్చేటప్పుడు మేము టీ పొడి ప్యాకెట్స్ అవన్నీ తీసుకొచ్చామండి
అవునా ఏ టీ అండి ఏం పొడి
జీవరాజాని
ఆ
అక్కడనే స్వచ్ఛంగా పండిస్తారు కదా అండి టీ పొడి
హ
టీపోడ్ ప్యాకెట్స్ అవి విధచ్చా
ఇంకేమైన్నా డ్రై ఫ్రూట్స్ ఇలాంటి ఏమైనా తెచ్చారా
అవిదిేలేదండి ఏమంటారు మసాలా సామాన్ గ ఇట్లా అవి తెచ్చుకున్నామండి
హ ఏటిలా ఉండాలి యాలకులు
ఆగులు బగ ఆకు అవన్నీ తెచ్చుకున్నాం
ఉ
హ మీరు కోమరెల్లికాడ దర్శనం మంచిగా అయిందండి
ఆ బానే అయిందండి వో ఇప్పుడు సీజన్ కదా జనాలు బగానే ఉన్నారు
ఇప్పుడు వెళ్తారు కదా అంతా అ బ కాద ముందుని కూడా
ఆ ఇవ వర లాస్ట్ కద ఉంది అన్న దగ్గర పోయటలా
అదే అదే చాలా మంది ఉంటారు ఆడ పబ్లిసిటీ ఇప్పుడు
ఆ అవునండి సండే స్పెషల్ ఎక్కువ దేవునికి ఇష్టమైన మండే
ఆహా అక్కడికి వెళ్ళినప్పుడు ఏం వంటకాలు చేసు ఒకుంటారంండి మీరు
దేవునికి ఐదు రకాలన్నా తొమ్మిది రకాలన్నా కూరగాయలు పోపు చేయకుండా అన్ని కలిపి వండుతామండి బోనం
అంటే ఆయిలే ఏ పోయారా
ఆయిల్ పోస్తాం గానీ పోపు చేసి ఉండది ముందుగా నూనె పోసి తర్వాతకి పోపు చేస్తాం కదా
అట్లా కాకుంటే అన్ని పట్టిాలన్న ముక్కలక
ఉప్ప వేయకుండా ఒక ఓన్లీ నూనె పోసి తల్లం వేసి పసుపేసి కలిపి ఉడికియడమే
ఆ నిింగ ఇ నశూఊర్ తబట్టుడుడేనా
కొంచెం తియానం ఉండాలి తీియానం వండినాక ఈ తీయాణంలో ఈ వండిన ఐదు రకాల కూరరా అందులో వే ఓ
ఆహా మల్లన్న స్వామి అక్కడ ఉన్నది
ఆ ఎల్లమ్మ ఫోన్ చేస్తామండి
తల్లి
ఆహా అక్కడ దేవుళ్ళ ఉగడం గాలుగడం బాగుంటదంట కదండి
అవునండి బోనం ఎత్తుకొని ఊగుతారంండి ఇల మాల వేసుకొని కొరడా వేసుకొని
ఆహ అక్కడ ఏమంటారు పట్టణాలు కూడా వేస్తారనుకుంటా కదా
ఆ వేస్తారంండి దేవునికి చిన్నపట్
మీరు ఎప్పుడు నేయించారా పట్టనాలు అట్లా
ఆ మేము ఎప్పుడైనా వేగుచట్టు కిందనే ఇస్తామ అండి పైన పెద్ద పట్ల మే కిందనే ఇస్తాం
ఆహా అంటే మీరు ఎక్కడుంటే అక్కడ ఏయించుకుంటరా
ఉమ్ ఒగ్గోలు వచ్చీ రూమ్ దెగ్గరకూడ గుళ్ళనే
గుళ్ళోనే ఆ పెద్ద చెట్టు ఉంటది అక్కడా హ్మ అక్కడ ఏయించుతారా
మీరు వెళ్ళారా అండి ఎప్పుడన్నా
వెళ్ళలేదండి ఎప్పుడు నేను వెళ్ళలేక వెళ్ళి నేను ఎల్లిందీ మేడార్ రం వేములవాడ తప్పితే ఎక్కడ దేవుళ్ళ కాడికి ఎళ్ళలేదండి ఎక్కువ
అవున ఈసారి మేడారం మంచిగ ఉందండి చూసారా డెవలప్మెంట్
ఈసారి ఎల్లలేదు అండి ఎల్తం ముందు ఎల్లాలే అప్పుడు చలి బాగుంది గదా అనీ జాత్
ఆ మేము జాతర అప్పుడు వెళ్ళామ్ అండి చాలా చాలా డెవలప్ చేశారు చాల బాగుంది
రష్ గూడ చాలా ఉన్నాలి కదండీ
ఆ మేరష్ లో పోయేసరికి సరిగా ఏది చూడలేదండి
మంది చాలా ఉన్నప్పుడు మనం కూడ ఏదీ అబ్జర్వ్ చేయలేం లేండి ఖాళీ ఉన్నప్పుడు యెల్తనే అన్నీ చూస్తాం హ్మ
ఫ్రీ ఉన్నప్పుడే జన్నం లేనప్పుడే పోవాలండి చూడాలనినుకు
అందుకే మేము కూడాలేదు మా ఇంట్లో వాళ్ళకుస్త పల నచ్చు పబ్లిసిటీ ఎకుౌంటట్
అట్లా పోయింది బెస్ట్ అండి వామో ఇట్లా పోతే సుక్కలు చూసామండి
మళ్ళ మాకు చిన్న చిన్న పిల్లలు కదా తట్టుకోలేరు అనేసి మేము అప్పుడు వెళ్ళలేదండి వెళ్తాం ఇప్పుడు ఇక సమ్మర్ స్టార్ట్ అయితే వెళ్దాం లే అన్నట్టుఊకున్నామండి
హ
అ ఇంకా ఎక్కడిక వెళ్తారు విములవాడ విములవాడనేమో లాంగ్ కదాండి
అవునండి
ఇప్పుడ ఒకసారి వెళ్తాంగానే ఊరి వెళ్ళలేమండి అక్కడికి కూడా
భై కూడాూడ కోరేళ్లికి మూడేళ్ళ కోసారని మొక్కున్నామండి
హ ఇప్పుడు ఈ ఇయర్ వెళసి వచ్చారా వెళ్తారా
వెళ్ళాలండి
ఏర ఎల్ారే
అ
అంత ఫ్యామిలీ కలిసి వెళ్తారా మీరేనా
ఆ అమ్మ్ నాలుగు ఉరంమావస్త
మీ ఫ్యామిలీ వరక వెళ్తారు మొక్కు చెల్లించుకొని వతులే కదా
చెస్తారంండి
మేము అంతా ఫ్యామిలీ అందరం వెళ్తామండి చుట్టాలాన్ పిలుసుకొని బేకని తీసుకొని వెళ్తాం
ఉహ్మ్ అవునా అండి పిల్లల్ స్కూల్ కేళ్ళారా
ఆ వెళ్ళారు వచ్చే టైం కూడా అయిందండి పెద్ద బాబు
ఉహు స్నాక్స్ ఏమన్నా రెడీ చేశారా మరి బాబు కి
ణాలాలు ఉన్నాయి అవే ఇస్తా అండి ఈరోజు ఫ్రూట్స్ ఉన్నాయి కదా
వాడితో ఏదయినా జూస్ చేయపోయారా
చెయ్యాలి కానీ తింటారు బాగా వాళ్ళు అవి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ఉంటాయ అనేసే తెచ్చిండు ఉ అందుకే జ్యూస్ గిట్ల చేస్తేనేమో తొందర అయిపోతాయి
అవునండి
డైలీ టూ త్రీ ఇవి ఇంటర్లే అన్నటట్లనే ఉంచుతాన కొంచెం మగ్గాలి కద అని
ఉ సహజంగా పండితేనే బాగుంటాయి
ఉ అందుకే నిన్న బండి దగ్గర అడిగితే ఫిఫ్టీ అన్నాడు అంట డజన్ ఫిఫ్టీ హండ్రెడ్ అనేసి గెల ఎంతనంటే టూ ఫిఫ్టీకి ఇస్తా అన్నాడంట గెల గెల పట్టుకొని వచ్చిండు
హు హు
తే నేన అన్నా కదా ఒక రోజు దప్పించి ఒక రోజు తీసుకురా తింటాడు వాడు అని చెప్పిన
హు
చెప్పినందుకు ఇక గేల గేల పట్టుకొని వచ్చిండు
ఇంకేందండి తిన్పియరాదండీ కాదు అందరు తినొచ్చా
ఉహ్
టూ ఫిఫ్టీ పెడితే ఏమొస్తందితి అండి
ఆ అట్లా అనేసే తెచ్చండు ఇగ ఆ ఇగ చిన్న బాబుకి ఐతే ఎప్పుడు అల్లనే ఉంది ఇగ మూతి ఆ గెల మనం చూపినవసరం లేదు ఎదురుంగా కనిపిస్థాందీ గదా గడికి పోను వాడి దుంచుకొని తంటాండు
ఆ సేమ్ బాబు అంతే ఉన్నాయండి
ఆ అంతున్నాయనే తీసుకొచ్చుండు హెల్త్ కూడా మంచి ఒకటేసారి రెండు బుక్కలు చేస్తాండూ ఆ పండును వాడు అంత స్పీడ్ గా తింటండూ వానకి ఇష్టం బానాన ముందే
హుహు
కతం బాగా తింటండూ తింటేనే మంచిదిలే అనేసి ఆ నేన్ కూడా పెడతాన్న అవును అట్లా అనేసే సరే తియానేసి ఇషిపెడతాన నేను కూడా తెచ్చిందే వాళ్ళకు కోసం తినని లే అనేషీ అంటాండు
ఉమ్ ఎ్రండాకాలం కాబట్టి ఎట్లా ఏ ఏయినా తినిపియాచు అండి స్వీటు ది దగ్గు అని ఉండదు కదా ఇప్పుడు ఏది ఎప్పుడు తీని పే తినాలనుకుంటే పిల్లలు ఇష్టము ఉంది ఇప్పుడు తింటారు ఇక మర వర్షా కాలం స్టా ఏం తినలేరు కదా దగ్గు అని జాలిబు అని జ్వరం అని
అవునవును ఫ్రూట్స్ కైనా డ్రింక్స్ కైనా ఇప్పుడే బెటర్ కదా పిల్లలకు
అవును ఏమ్ మా పిలలకి లస్సీ జ్యూస్ పెట్టానండి
చేసినావా లస్సీ
ఆ చేసామండి
అందుకేనా నాకు పెరుగు ప్యాకట్ తెచ్చింది
ఉమ్
ఉ హ నే జయలే చింపుకొని తాగ్గిండు మొత్తంబుడ్డోడ ఉమ్ చిన్న హోల్ పెట్టుకొని అంత తాగేసిండు
షుగర్ అయ్యాకపోయారా వేడాని ఎది ఉండ పో
పొద్దున్న ఇద్దరిక వేసిచ్చిన అన్న కొను బుడ్నికి తిన్న తినరు
ఉ హమ్
హ ఐస్ క్రీమ్ లెక్క తింటారు ఇద్దరు
ఉ అలా ఎంత కొన్ని ఇ షుగర్ వేసి స్పూన్ వేసిస్తే ఐస్ క్రీమ్ లాగాండు
ఉ కూలు ఉన్నది ఆ ఆ కూల్ కి షుగర్ యాడ్ చేసుకొని మంచిగా గిన్నెలు వేసుకొని ఇద్దరు తిన్నారు ఉమ్ ఓకేనండి సరేం
సరే అండి